హలో ఏం లేదండి మీరేం చేస్త ఉన్నారు
ఏం లేదు కాలి
ఆ లంచ అయింద మధ్యాహ్నం అవునా ఇంటి దగ్గర లేరా ఎక్కడికి వెళ్ళారు
నేను ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ షన్ క్ వచ్చిన
అవునా ఫంక్షన్ స్టార్టయిందా మరి
టైం పడుతుందట వెయిట్ చేస్తా ఉన్నం
ఆ అన్న
అ
మొత్తం డిస్టబెన్ట్ బాగా అయితంది కదా నీ దగ్గర
పిల్లలు ఉన్నారు
హు అవునా
అవును ఆ బాబు చిన్న బాబు ఏడుస్తావుటాడు కొ
ఆ రెడీ అయిరా ఫంక్షన్ కి మరి
ఇంకా రడీ కావాలి అసలు వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు కదా ఉడకపోస్తాది అన్ని ఆగినం హ్మ్
హ్మ్ అమ్మాయి వాళ్ళ తరపు నుంచా అబ్బాయి వాళ్ళ తరపు నుంచా వెళ్లరా మీరు హలో అమ్మాయి తరపు నుంచా అబ్బాయి తరపు నుంచి వెళ్ళారా మీరు
అబ్ అమ్మయి తరుపు అమ్మయి తరపునుండి అమ్మాయ్ తరపునే అమ్మాయి మా పిన్ని వాళ్ళ పాప బిడ్డ ఆ ఆ పెళ్ళి కూతురు హ్మ్ అందుకే వచ్చినం
రెడీ చేసిరా మరి అమ్మాయిని
ఏమో తెలియదు నేను వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఉండడానికి అక్కడ ఇబ్బంది పడతాం అనేసి ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చినా
అవునా అమ్మాయి ఎంత వరకు చదువుకుంది మరి స్టడీ చేసి
డిగ్రీ వరకు చదువుకుంది హాస్టల్లో ఇంగ అంత వరకు చదివించి వాళ్ళ వాళ్ళది మరి చాలా లాంగ్ ఇగ వాళ్ళది అంత ఏమి తెలివదు వాళ్ళ గురించి నాకు సరిగా
అవునా
ఆ
హేయి
ఇంకేంటి విశేషాలు
ఏం నాకేదాండి ఎక్కడుందొ చూసుకోపో నీ పెన్ తిన్న
మిషన్ మీదే అక్కడే ఉండే ఉహ్ హ నువ్
ఏం చేస్తున్నారు ఇంకా
ఏముముంది ఎట్లా రడీ కావాలి ఏంటి అని ఆలోచిస్తున్నాం. చూడ్డానికి అక్కడ ఏం లేదు సింపులుగ్ ఉ ఉంటుందని బాద అనిపిస్తుంది.
అవున సింపుల్ గా ఉండేటట్
ఆ సింపుల్ ఉందా అనుకుంటాన అబ్బాయి తరపు పూనా ఎవరు రాలేదు. కానీ స్నానం చేత్తన్నా మంచిగా రడేవత్ అట్లా రడే అంట వాళ్ళ వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ టైం కోస్తారో మరే
అవున అవును అళ్ళు వచ్చిన్నాంకనే స్టార్ట్ అయితదేమో ఫంక్షన్
అవును ఇపాటికి రావాలి అసలు ఇంక స్టార్ట్ అయయిరో కాలేదొ సాయంత్రం అయితేట్టున్నది.
ఉహ్మ్ అక్కడ చ చానా వరకు సాయంత్రం టైం లో చెతారు అట్టుంది. అందుకే సాయంత్రం అయితారు అటుంది. ఉహ్ మా సైడ్ కూడా గిట్లే అయిద్ధి.
వరకు అన్నీ అయిపోయిటట్టు చేస్తారు.
అవునా ఇక్కడ అట్లుండాది. కులం భోజనాలు అవి ఇవి ఉంటే సాయంత్ర టైం లో అందరు వస్తారు.
ఆహా మా సైడు మధ్యాహ్నం వరకే వంటలు నడుస్తూనే ఉంటాయి అంటే ప్రోగ్రామ్ అయితనే ఉంటది. మాకు వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది పదలో కూడా వచ్చినయి. ఇక్కడికి ఇగా రావాలి కదా అనేసి
మరాఠెవర ఎల్తీరు మరే
అటు మా హస్బెండ్ వెళ్ళిండు మా పెద్ద బాబును హస్బెండ్ ఇదరేల్లిరు.
అవునా
హుమ్మ్ సాయంత్రం లేట్ అయితే బండి ఏసుకోని నేను వస్తా అని ఒక మాట గాని, వస్తాడో నన్నే రమ్మంటాడో.
అయ్యో అదే అటు బస్. వెకిల్స్ గిట్ల ఏముండయా.
ఏముండవ్. నాల్గింటి వరకు ఉండ్. అన్నారు గానీ నాలుగింటికి ప్రోగ్రామే స్టార్ట్ కానట్టుంది.
మా సైడ్ కూడా సేమ్ అట్లానే సాయంత్రం. టైమ్ లో అయితే బాగా మాదగ్గర గూడా. ఓ హ్మ్ ఇంకేం విశేషాలు చెప్పు.
ఏమున్నాయి. ఎండ బాగ్ గొడుతుందా ఉక్క పోస్తుందా.
ఆలో ఎండ. స్టార్ట్ అయినాయి బాగానే, ఈ మా సైడు అందరు. పొద్దున కూలి పోతారు అన్నట్టు. పొద్దున పోయ్యి సా సాయంత్రం టైమ్ లో ఒత్తర్ర్, మధ్యాహ్నం టైమ్ లో ఓ. ఎండలు బాగా ముదిరే వరకు. ఆ పటాస్. ఏం ఏం పనికి వెళ్తారు, మీ సైడు.
ఉత్తిగానే ఉన్న. రన్ మంది పత్తు లేరా, తొడిమి లేరా, పొలంలో కలుపులు తీయ్యడానికి. పోయి అట్లా పోతున్నారు.
ఆ.
ఉమ్.
అ హ్మ్ ఏం జేస్తారు మరి, మీ సైడ్ ఇంకా.
మా సైడ్ ఏముంది, మాములుగా ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి, మధ్యాహ్నం వరకే కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఉగాది దగ్గరకు వస్తుంది కాబట్. అంటే అన్ని పండుగలు చేసుకుంటా ఉన్నారు.
ఆ. ఆ మాసైడు కూడా చానా వరకు ఎక్కుతారు. ఈ ఉప్పలమ్మలు పెట్టుకుంటారు, ఉప్పలమ్మని. ఎల్లమ్మని అలాగే ఆ.
పెట్టుకుంటున్నారు రోజుకోక్కరు పీలుస్తున్నారు రోజు భోజనానికి వెళ్తున్నా ఆ
నిన్న మా ఊర్లో కూడా ఒకరు ఇది ఇడా మీల్ వచ్చింది
ఆహో
ఆ స్లాబ్ పోసిన్రు ఎక్కున మీ సైడ్ ఎన్ని వచ్చినాయి ఇం దిరామ్మా ఇల్లులు
మా సైడ్ కూడా పదో ఏమో వాచ్ వచ్చినట్టు ఉన్నాయి అంత గుర్తులేదు పదో ఎదో
ఆ మా సైడ్ పది వచ్చినాయి
పోయినవు గా మా వోడు ఇచ్చు పై కందంద ఆ చెప్తాను ఇచ్చు పోయిన అని
పోయిండు అంటన మరి
పోయిండు అంట
అది ముందు తీసుకెళ్లు
బం బుజతు ఎన్న వడాది గడ్డ
ఓ మ ఇంకా ఎమ్ ఉంది కూర్చో పెట్టు తన బయట మన
అ
మరి ఎండ కెళ్ళి కూర్చోపెట్టకు నీడ కెళ్ళి కూర్చోపెట్టు థాట్ సైడ్ మది కెళ్ళి చుశిపోతాది
వచ్చట్లేదు ఆయన ముడ్డి కి అతికింది ఆ
చెప్పాలి ఇంకా
ఏమున్నుది కాలీ ఉట్టిగానే కూర్చి
ఆ ఆ
అ
మరి అక్కడ ఏ ఫంక్షన్ కడ వంటలు అవి ఇవన్నీ అయిపోయినాయి మరి
ఆ అయితనయ్ అయిపోవచ్చు ఆల్మోస్ట్
ఇవళ స్వీట్ అవి ఇవి పెడతారా మేడం
ఏమో ఆ అన్నతొటే ఎక్కువ ఉంటాయి వీడియోస్ ఎట్లున్నా
అవునా ఫంక్షన్ హాళ్ళల్లో బాగుంటాయి కదా అలా స్వీట్ అని ఇట్లా అరటి పండు ఇంకోటి ఇంకా జిలేబీ అని అవి వేస్తే బాగుంటాయి అట్లా
ఊహు వచ్
అసలు ఐటమ్స్ తోటే ఇప్పుడు పండ్లు ఇట్లా వీటి తోటే అసలు కడుపు నిండిపోతుంది. చికెన్ మటన్ అసలు ఎక్కువ తిననే తినం మనం. అట్లు ఉంటది ఆ వీటితోటి కవర అయితుంది కణట
ఆ
అ
ఇట్ సైడ్ డ్ ఫుడ్డే పెడతారు
అవును
హు
నీకుందా ప్రోగ్రాం మళ్ల పోగ్రాళ్ళ సరే పెట్టమంట తమ్ములు లేరు భూపా పెళ్ళ ఉంది ఆ అదే హలో ర పెట్టమంట ఊడ డనా మళ్ళ మీరు సరే చెప్తా అమ్మయి పిన్ని వాళ్ళం చెత ఆ
అ
ఆ చెప్పాలి మీరే
ఒపారే ఏముంది
ఏముంది ఏమి లేదు వీళ్ళు తమ్ముని వాళ్ళకు డెకరేషన్ ఉంది అన్నట్టు టెంట్ హౌస్ ఉంది ప్రోగ్రామ్ ఉందట వేరే వాళ్ళని మాట్లాడిరు అవునా చికన్ ఆ ఆ
ఉ హుమ్
ఇంగా ఈ చీర డెకరేషన్ అయిపోయింది. వాళ్ళు పచ్చి పూల తోట వేసిల్లు మిగిలినయి. ఇదే ఇంక వేరే ప్రోగ్రామ్ ఉందట. అయి ఫ్రిజ్ ల పెట్టుకోండి. మళ్ళీ వచ్చిన మళ్ళీ ఫొటోలు కోసం అని ఉన్నారు
ఆహా పెట్టండి అయితే
ఇంక చెప్పాలి.
బాబు లాట్రో కడుగుతున్న
హిహి లెట్రిన్ కడుగుతున్నారా కూర్చున్నారా మరే
అని చెప్తాడు ఎడ కూర్చున్నాడు ఇంకా అనే చూపిస్తాడు కూర్చున్నది ఆ
ఇయితే ఏదోక్కన్నా అక
ఏ కూర్చుంటే తీసుకెళ్ళి చూపిస్తంది అక్కడికి
ఆ అట్లే పెట్టరు మర ఇదైపు ఎలా పయ్యదు ఎంత గురంగాదు
ఆ ఎక్కడ పడ్డదో పడ్డదో అలావకంట తీసినా కానీ
చెప్పాలి ఇంకా
ఆండి అ
ఓకే ము ఇంకా చెప్పాలా మీరు
చెప్పాలి ఆ వచ్చినాయి అవి భయం ఆలోచిస్తున్నట్ లేదు ఆ వెహికల్స్ వస్తున్నాయి అదే చూస్తున్నా